ఆ దీ
ఆ ఇగ పిల్లలొచ్చే టైం అయింది గదా హు హు
అహ్ హ హ్
మాట్లాడడం కుదురుతదా మరీ అమ్మ లేదా మరెట్లా ఇంట్లో ఉంటే అల్లరల్లరి ఉంటరు గద
అల్లరల్లరే అల్లరల్లరే అందుకే ఇప్పుడు దిన్నా నేను లంచు
ఆ వామ్మో లేేట్ అయిందయితే ఇప్పుడు మళ్ళ ఆఫ్ డే స్కూల్సొస్తున్నయీ మరి ఆదా ఇప్పుడు హాలిడేస్ గద మన సమ్మర్ హాలిడేస్ ఎట్ల మ్యానేజ్ చేస్తరు ఎక్కడకన్నెళ్తార టూర్కట్ల
ఆ వెళ్తాం అంటే టూర్ అనీ ప్లానేసుకుంటే
అంతేనా అంటే ఇంత ఇప్పటి వరకు ఎక్కడికన్నా వెళ్ళిలా
వెళ్ళిదేము వెళ్తా ఉంటాము ఇప్పుడు లాస్ట్ సమ్మర్ లాస్ట్ సమ్మర్ హాలిడేస్ పాపికొండలు ఎలాము
వావ్ అవునా
చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నేచర్ అయితే చాలా బాగుంది
అది పాపికొండలు అంటే అక్కడ మన బోటింగ్ చేసారా
బోటింగ్ చేసాము బోట్ లో డ్యాన్సెస్ వే కప్పుల్స్ న్స్తాము చాలా బాగా ఎంజాయ్ చేసాం జస్ట్ వన్ డే ట్రిప్ అండి
అంటే వన్డేనా చెప్పండి ఎట్లా వెళ్లాలే ఎట్లా మేము కూడా వెళ్ళాల
ఆ వెళ్ళాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అండి. నేచర్ నేచర్ వాటర్ సీనరి చాలా బాగుంటుంది అక్కడ అవునండి మేము కూడా లాస్ సమ్మర్ లోనే వెళ్ళినాము.
ఎట్లా ముందే బుక్ చేసుకున్నార టికెట్స్ ఎట్లా అన్నట్టు మరి అది
అట్ల ఏం లేదండి ఇప్పుడు మేము ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ క అట్లా స్టార్ట్ అయిపోయాము.
ఓహో మీరు ఓన్ వెహికల్లో వెళ్ళారా లేకపోతే ట్రైన్ అట్లా బస్సు ఓకే ఓను వెహికల్ ఉంటే ఇగ ప్రాబ్లమ్ ఉండదు కాని ఎన్ని అవర్స్ జర్నీ పట్టింది. మీకు మీ దగ్గర నుంచి మీరున్న ఏరియా నుంచి
మేమున్న ఏరియా నుండి త్రీ అవర్స్ లో భద్రాచలం రాముల వారి టెంపుల్ ని దర్శనం చేసుకున్నాము ఫస్ట్ ఆ త్రీ అవర్స్ లో భద్రాచలం రాములవారి టెంపుల్ ఉంది కదా.
ఆ భద్రాచలం రాముల వారి టెంపుల్ దగ్గరలోనే ఉంటదా పాపికొండలు డిస్టెన్స్గా
అంటే అక్కడ నుండి ఇంకొక టూ అవర్స్ పడుతుంది. ఆ ఇప్పుడు భద్రాచలం అనేది మన తెలంగాణ బార్డర్ దాని తర్వాత ఇంకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నట్టు ఇవన్నీ అక్కడే ఉం
అక్కడే ఉంటాయా నేను అదే అను అంటే నేనే ఏమనుకున్నాండి. భద్రాచలం అక్కడ భద్రాచలం లోనే అనుకున్నా పాపికొండలు కూడా దగ్గరే ఉంటది అనుకున్న.
లేదు లేదండి పాపికొండల అంటే ఇప్పుడు మనము భద్రాచలము మన తెలంగాణ బార్డర్. ఆ తర్వాత ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఐడియా ఉందా మీకు
ఓకే ఓకే కొంచెం ఐడియా ఉంది. ఆహా వెళ్తార మరి ఇప్పుడు సీతారాములా నమో నవమి వస్తుంది కదా ఏమన్నా వెళ్తారా భద్రాచలం.
అంటే ఇంకా కొంచెం దూరంలో ఉన్నామండి. ఇప్పుడు పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చూద్దాం ప్లాన్ చేసుకుంటున్నాము గాని ఇంకా డిసైడ్ అవ్వలేదు.
అంతేనా కానీ బాగుంటాందంటడి అక్కడ ఫేమస్ గా ఏమేమి ఉండే భద్రాచలంలో చూడాల్సినవి.
భద్రాచలం అంటేనే రాములవారి టెంపులే అండి ఇంకా గోదావరమ్మా.
మరి ఇంకే ఏదో పర్ణశాల అట్లా
ఆ పర్ణ భద్రాచలం తర్వాత ఇంకొక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ లో పర్ణశాల ఉంటుందండి రాముల వారు సీతాదేవి ఆ
ఇప్పుడు అవన్నీ
అవన్నీ ఉంటాయి చాలా బాగుంటది రిటర్న్ లో మేము పర్ణశాల నుండి ఇదే పాపికొండలో నుండి రిటర్న్ అయినాక ఇంకా పర్ణశాల కూడా వెళ్ళొచ్చాము. అదే దారిలో ఉంది కదా అనేసి అక్కడ సీ త్త దేవి చీర ఆరేసిన ప్లేస్ అని, పసుపు కుంకుమ దంచిన ప్లేసని అన్ని ఉంటాయ్ అక్కడ మీరే ఎప్పుడు వెళ్ళనట్టున్నారు.
వెళ్ళ లేదు.
అంతేనా ఈసారి ప్లాన్ చేసుకోండి సమ్మర్.
వేళ్ళలేదనే గదా. ఎందుమొ మాకు బాగా దూరం భద్రాచలం ఇక్క నుంచి ఎళ్ళి మాకి ఇంకేంటంటే ట్రైన్లోనే వెళ్ళాలే ఓన్ వెహికల్ తోని చాలా కష్టం. మన ఓన్ వెయికిల్ అయితే వెళ్ళిపోవచ్చు.
అవును
తే ఎంత వర్కున్నా అంతా పక్కకి పెట్టేసి వెళ్ళొచ్చు ఫ్రీగా జాలీగా వెళ్ళిపో చ్చు ఇగ ట్రైన్ జెర్నీ మళ్ళ దానికి ముందు ప్లాన్ జేయాలె పిల్లల్ని రెడీ జెయ్యాలె మనది ప్రీ ప్లాన్ ఉండాలె మళ్ళ టికెట్స్ బుక్ చే స్ కోడం ఆ అవును మళ్ళా టూ డేసో ఏమో ప పడతది ఫుడ్డు ప్రిపేర్ చేసుకోవాలె కార్ అంటే ఏంది ఎక్కడైనా ఆగొచ్చు ఓన్ వెయికిల్ అయితే ఎక్కడై నా తినేసి హాయిగా వెళ్ళిపోవచ్చు దీనికి ఎంత ప్రాసెస్ ఉంటది ట్రైన్ అంటే
చాలా పెద్ద
ఆ అదే గదా అందుకే వెళ్ళలేకపోతున్నాం
అవునవును మేము ఇంకేదన్నా నేను డిసైడ్ అయ్యాను అనుకో ఇంక మా హస్బెండ్ కి రిక్వెస్ట్ చేసో బట్లాడుకొని ఏదో ఒకటి చేసి ఇంకా ప్లాన్ చేసేసుకుంటాం
ఇప్పటికి ఎన్ని సార్లు ఎళ్ళిళ్ళు భద్రాచలం
భద్రాచలం మేము ఎల్ ఎళ్ళినామం తీ ఫోర్ టైమ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎళ్లినము ఆ పాపికొండలు మా త్రం వన్సే ఒకసారే అయింది ఎందు కంటే చాల లాంగ్ జర్లీ అందులోను రోడ్ వే అంత బాలేకుండే సింగిల్ వే ఉంది అది
అవునా ఓకే ఓకే
తే ఎళ్ళినాక చాలా ఎంజాయ్ జేసాం ఇంక మా మార్నింగూ లెవెన్ కట్ల టికెట్సు జస్ట్ వన్ డేనే అండి
వన్ డే లోనే హన్ని కవర్ జేసిల్లా అండి మీరు గ్రేటే మరి
అండు టూ ఓ క్లాకే లేసామ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కు లేసి ఫోర్ ఓ క్లాక్ వరకు స్టార్ట్ అయిపోయింది వెయికిలు
ఆఓకే ఓకే మీ పిల్లలు మంచిగా సపోర్టింగ్ ఉన్నట్టున్నారు మీకైతే
అవునవును ఇంక పిల్లలు సపోర్ట్ జేసి వెళ్దాం అంటే ఇంకా అంటే మా పేరెంట్సు పేరెంట్స్ మా మమ్మీ డాడీ వాళ్ళు గూడా వచ్చారు ఆ ఫ్యామిలీ
ఈసారి మరి ఎక్కడికి ప్లాన్ జేసుకుంటున్నారు సమ్మర్ హాలిడేస్ కి ఆలోచిస్తున్నారా వొహా బీచ్ కి ఎళ్దాం అనుకుంటు బీజంటే ఇగ వైజాగే గదా
ఉ వైజాకు కాకినాడ బీచ్ ఇంకా ఉన్నాయి లే గని ఇంక మ అవన్నీ ఇంక డిసైడ్ అవ్వలేదు ఫస్ట్ అయితే పిల్లల ఎగ్జామ్స్ కానిద్దాం యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ మండే నుండి పిల్లలకి
సూ కరెక్టే ఎగ్జామ్స్ అయిపోతే ఏదైనా ప్లాన్ జేసుకోవచ్చు
ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీ అయితారు
ఇంకేం ఇంకెక్కడ ఎక్కడికెళ్ళారు భద్రాచలం అట్లా గాకుండా తిరుపతి అట్లే మన్న వెళ్ళిల్లా
తిరుపతి కూడా వెళ్ళినాం రీసెంట్ గా అంటే ఆ అక్టోబర్ లో వెళ్ళాం సెప్టెంబర్ లో
ఓహో మార్నింగ్ లేదు వండేయనా
అంటే నైట్ నైట్ టెన్ ఓ క్లాక్కిి స్టార్ట్ అయితే ట్రైన్ ట్రైన్ లోనే వెళ్ళి
ట్రైన్నే వెళ్ళలా అవునవును లాంగ్ జర్నీనే ఉంటది ఇంకా ముందే బుక్ చేసుకోవాలంటే కదా టికెట్స్ కూడా
ఆ అవునండి తిరుపతి వెళ్ళాలంటే త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకు వాలి టికెట్స్ స్లాటెడ్ ఆ సర్వదర్శనం వెళ్ళాలని కుంటే అప్పటికప్పుడు వెళ్ళొచ్చు కాకపోతే రష్ ఉంటది ఇంకా ఎన్ని గంటలకు దర్శ కంప్లీట్ అవుతదొ మనకు తెలీదు ఇంకా సర్వదర్శనం వెళ్తే టూ వన్ డే బట్
అది బాగుంటదా ఆహా ఎన్ని డేస్ ఐనా పట్టచ్చు ఇంకా వెళ్ళలేదు
ఆయిష్యు తిరుపతికి వెళ్ళలేదా మన తెలంగాణ ఆంధ్రాలో ఎవరైనా వెళ్తారు
పిలుపు రావట్లేదు దేవుడి దగ్గర నుంచి వెళ్ళి మా
అంతేనా అంతే లే దేవుడి దగ్గర నుండి పిలిపోస్తేనే అవును వెళ్ళిరండి ఫస్ట్ ఈ ఇవన్నీ ఎంజాయ్మెంట్ స్ ఏమో ని డివోషనల్ గా అయితే దేవుడి దగ్గర ఫస్ట్ తిరుపతి అయితే వెళ్లేే
కాదా ఆ అదే ఆ‌ ఎందుకో తెలియదండి అస్సలుకే మాకు ఇక లాస్ట్
అందరు ఇట్లా అనేసరికి నేను ఏం చేసినంటే ఈ సమ్మర్ ఎటువంటిఅయినా ఈ ప్లాన్ చేసుకున్నాం అనేసరికి మా ఇల్లు స్టార్ట్ అయ్యంది
ఆ అయితే ఇల్లు కంప్లీట్ అయినాక ఇల్లు ఇల్లు కంప్లీట్ అయిపోయా క మొక్కు తీర్చు
ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కొత్త ఇంట్ల నుంచి వెళ్ తే బాగుంటా అనేసరికి మళ్ళీ స్టాప్ అయిపోయినం చూసిల్లా ఎన్ని ఏదో ఒక రకంగా అడ్డు అడ్డుగా వస్త స్తుని అన్నటు
అయినా దేవుడుకో ఇల్లునే ఇస్తున్నాడు కదా ఇంకా ఇంకెంటి ఎంతసేపు పిలుపు జీవితంలో మన అనుకున్న కొరికలు వేడుతున్నాయి కదా
ఉమ్ అదే ఇంకా ఇగ ఇల్లు అనేది అందరికి డ్రీమ్ కదా అయిన ఇంత డ్రీమ్ కూడా మనం ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి హ్యాపీనెస్ తోని రమ్మని కావచ్చు చ్చు దేవుడు ఈ అంటే ఒక ఏదో ఒక లోటుతో ని వెళ్ళకుండా ఫుల్ హ్యాపీగా రా అని కావచ్చు మనని ఆ ఫుల్ఫిల్ అయినట్టుగా ఉంటది హ్మ్మ్ ఇగ నేను కూడా అలానే అడ్జస్ట్ అయిపోయినా
ఇగ అంతే ఇప్పుడు ఇల్లు కూడా అవుతుందన్న అంటే ఇల్లు కంప్లీట్ అయ్యాక గృహప్రవేశం చేసుకున్నాక ఆ సొంత ఇంట్లో నుండి వెళ్తే
ఇంకా బాగుంటాది కదా నిజమే
అవును ఎందుకంటే ఇప్పుడు అందరికి ఓన్ హౌస్ అనేది డ్రీం కాబట్టి ఇంకా ఆ డ్రీమ్ ఇవే ఫుల్ ఫిల్ అయితుంటే ఇంకంత
అవును ఏంటో కృతజ్ఞత జూపేట్టినట్టుంటంది దేవుడికి కూడా
అంతే బాగుంటది వెళ్ళేసిరండి లైఫ్ లో
ఒక్కసారనా వెళ్ళాలి ఒక్కసారి కాదు నాకు తెలిసి ఇయర్ లో ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు అట్లాంటి ప్లేస్ అంటారు ఆ ఇక్కడ చాలా మంది మం త్లీ మంత్లీ మంత ఒక మంత్లీ కాదు కాని ఇయర్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళి వస్తారు
మీ దగ్గర నుండి ఎన్నవర్స్ పడుతుందండి తిరుపతి
వన్ డే కంటే ఎక్కువనే పడుతది ట్రైన్ రూటే
ఆహా వన్ డే కంటే
అంటే ఆ ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్తే నాకు తెలిసి నెక్స్ట్ టుడే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఐతది కావచ్చు
అవునా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతదేమో మా దగ్గర నుండి అయితే ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కేసినం అనుకోండి సిక్స్ సెవెన్ వరకు మార్నింగ్ ఉంటాం అ క్కడ
ఓహో దగ్గరే కదా అన్నట్టు మీకు కొంచెం మాతో కంపేర్ చేస్తే
ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ పడుతుంది అంత ఎయిట్
ఆహ ఇగ మాక్ కొంచెం దూరమే కాబట్టి ఇంకా ట్రైన్ జర్నీ ఇం ఇంతవరకు ఎప్పుడు వెళ్ళనే లేదు మేము ఏంటంటే ఇక అ దగ ఎవరైనా ఫ్యామిలీతోని వెళ్దామని చూసినాము ఆల్రెడీ వెళ్ళ వచ్చిన వాళ్ళతోని తోడుంటే కొంచెం మనకి ఈజీ అయిపోతది కదా ట్రిప్పు కొత్త కొత్తగాయందో
ఫ్యామిలీస్ తో ఇలాంటి యాత్రలకి ఫ్యామిలీస్ తో వెళ్తే బాగుంటుందండి కొంచెం పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా చూసుకోంటారు కొంచెం అట్లా తోడు ఉంటారు సపోర్ట్గా
మళ్ళ కొత్త ప్రదేశం మనం ఆల్రెడీ వెళ్ళచ్ తిన ఏం గాదు గని కొత్త ప్లేస్ గదా చూద్దాం ఉంది ప్లాన్ ఉంది ఫ్యామిలీ తోనే అయిపోయిందా
ఆ లెవెన్ ఊ
ఆ ఓకే